ఆ తదాగన్నా మీర
ఆ బాగున్నాం అక్క ఏం చేస్తున్నారు అక్క
ఊరికనే కూచున్నాం అక్క మీరు
నేను అంతే అక్క పడుకున్నాము ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా ఇప్పుడే లేచి కూర్చున్నాను అక్క
అవునా
ఉ
పని ఏం చేయరా అక్క మీరింట్లో
ఇంట్లో పని అక్క చేస్తాను అక్క అంటే మాక్సిమం మార్నింగ్ టైమ్స్ అయితే చేయనక్క
అమ్మ ఉంటుంది కదా
ఆ అక్క అమ్ముంటది అక్క మార్నింగ్ టైమ్స్ అయితే చెయ్యను
ఆ
లేటుగా లేయడమే లేట్ అయితుంది అక్క ఈవినింగ్ టైమ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి అయితే అన్నీ చేస్తున్నాక మా అమ్మ వచ్చేలోపు బాసలు తోమి బోకుల్ తోమి బండలలకి పానీలు పోసి అట్లేమన్న ఫెస్టివల్స్కి వాటర్ ఎతుకొచ్చి ఇంకా మా అమ్మ రైస్ చెప్తది కర్రీ ఏదో ఒకటి చేయమంటే చేస్తాను అక్క వస్తే చేస్తాను అంత బాగా రాదు గాని ఇంటి దగ్గర మా జేజమ్మ ఉంటది అక్క
ఆ
ఆ అక్క ఆ మా జేజి చెప్తా ఉంటది అక్క
మీ జాయింట్ ఫ్యామిలీ నేనా
అక్క ఆ జేజీ జేజీ అబ్బా నేను అమ్మ నాన్న అక్క తమ్ముడు అక్క అంత జాయింట్ ఫ్యామిలీనే
నాకూడ
అవునా అక్క
ఆ
ఉ
ఏమక్క
చెప్పాలక్క మీరే
చెప్పాలక ఏం
ఉ
ఇక డ్రెస్ లో ఎలాంటి డ్రెస్సులు అంటే ఇష్టం
అక్క నాకి నాకొచ్చేసి నేను బాగా వేసుకుంటాను అక్క అంటే పల్లెటూర్ లో ఒకలాగా ఉంటే పల్లె టూర్ల లాగ వేసుకుంటా అంటే ఎట్లుండాలా ఏం కథా అనేసి సిటీలళ్లోకుంటే సిటీలలో ఎట్లా వేసుకోవాల అట్లే వేసుకుంటాను అక్క
అహా
అంటే అన్ని చోట్ల ఒకేలాగ వేసుకోనక్క
సేమ్ నేను కూడా అప్లై చేస్తాం
అంటే పల్లెటూర్లో సిటీలలో లాగేస్తే పల్లెటూర్లో ఏమైనా అంటారు కదండి అక్క
ఆ
ఊమ్ అవునులేండి
ఏంది అక్కడో ఆ పెళ్లిగాక ముందర అయితే ఇంక అన్నీ వేస్తున్నా
ఊ
ఇప్పుడు కూడా వా అట్లాంటివనిది
ఆ హవునులేండక్క
పల్లెటూరులో చేసుకుంటే ఇక అంతే
ఎన్నెన్నో అంటారు మనం అస్సలు పడలేం అవి వాళ్ళ కసలా అర్థంగదు వాళ్ళు ఏన్ వాళ్ళకి అసలు ఆర్ ఆ ఏమనరు అక్క టౌన్ లో అయితే ఏం ఎవరు ఏమన్నారు అక్క ఎవరి కొద్ది వాళ్ళు పట్టించుకోరు మా పని మాకే చాలా ఉంది అని చెప్పేసి అట్లే ఉంటారు పల్లెటూర్ల అట్లా కాదు కదండి అక్క ఒకరిది ఒకరిది ఎత్తి పోసుకుంటా ఉంట ఊ బు బాగుపడే వాళ్ళని కూడా చెడగొట్టారక
ఆ కిందికి లాగుతా ఉంటారు
అయినా ఎవరి ఇష్టం వాళ్ళదక్క అసలు పక్కన వాళ్ళ నలా చెప్పడమే ఏంది ఎందది ఎంది
ఏమోక్క ఇక్కడ పల్లెతురుళ్ళినట్లే
ఉ ఆ అందరు అందరు సైడ్ అంతే లేండి అక్క పల్లెటూరుల అంటేనే అంత
ఆ
ఉహు ఈవెనింగ్ స్నాక్స్ ఏమి తినలేదు అక్క మీరు
ఆహా లేదక్క
ఊ
ఈ రోజు ఏం చేయలేదు చేసుకోలే స్నాక్స్ అయితే
ఆహా అవునులేండి అక్క ఊ ఊ
టైమ్ ఉంటే ఏమన్నా చేసుకుంటాము ఇప్పుడైతే ఇంకా జనరొట్లు
అహ ఆవునులేండి అక్క మీకు ఎలాంటి డ్రసెస్ అంటే ఇష్టం అక్క ఎక్కువ ఏవి ప్రిఫర్ చేస్తారు
నేనైతే మ్యారేజ్ అయిన నుంచి ఇంకా లెహే లెగ్గిన్ ను టాపే అక్క
ఆహా ఊ
అప్పుడైతే టీషర్ట్ ప్యాంట్
ఊ ఊ అవును లేండి అక్క
మా ఊరికి పోతే వేసుకుంట ఇప్పుడు కూడా
ఆ అట్లనే ఉండాలేండి అక్క పల్లెటిళ్లల్లో పోతే ఏంది ఆ డ్రస్ ఏసుకునవ్ చీర కట్కపో అంటారు
ఆ అయినా వండినంలే అక్క
ఆ అట్లానే ఉండాల్ల
కంఫర్ట్ మనకి కంఫర్ట్ గా ఉండాలి కదా అక్క వాళ్ళకు కంఫర్ట్ ఉంటే
ఆ అవును అక్ అంటే వాళ్ళకి ఎప్పుడు కట్టుకొని కట్టుకొని కట్టుకొని అలవాటు అయితుంది అ
ఎక్స్ కా
అస్సలు మేము కూడా తెలుసా ఫేర్వెల్ డే రోజు ఒక్కోరోజు చీర కట్టుకున్నాం అసలు ఎ ఎట్లా నడుస్తున్నాం అసలు మా కూడా అర్ధం కాలే అల నడుస్తుంటే ఒకవల్ల పోతంది అది అట్లా పోతంది ఓ అట్లా ఎట్లుంటారు వీళ్ళు అసలు చాలా ఇబ్బంది అయింది నడచడానికి మాత్రమే ఇబ్బంది అయినా నడుస్తున్నాం ఇంక మిగతా ఏ పనులు చేయాలన్న అసలు చేయాలనీపిలే అసలు
నేనైతే ఇంక అసలు ఆ అయితే అసలు ఇంకా చీరె సండే చర్చికి పోయేటప్పుడు మాత్రం కట్టుకుంటాము ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేసి వదిలేస్తాము లేకుంటే అట్లే కట్టు కుంటాము ఒక్కసారి ఇంక అలవాటు పోయింది సీరలు
ఆ అవును లెండి అక్క
అప్పుడు పిల్లలు ఉండే కదా అప్పుడు పాలు దాస్త తాగుతారని బాగా అప్పుడు చీర కట్టుకుంటుంటె వరంలో రెండు మూడు టైం రెండు టైం ఉంటా వంట ఉంట
హు
ఎక్కడ మా అక్కడని వాళ్ళంతా ఇంకా పాలు ఈడ్చి పెట్టరా
హు
ఏం లేదు
అవునండి అక్క ఆ అందరూ బాగున్నారు అక్క
మీరు డా డ్యూటీకి వెళ్తానే ఉంటారు కదా
ఆ అవునక్క వెళ్దాం అక్క ఇవన్నీ
ఇంకా సెలవు అస్సలు ఇవ్వు కదా ప్రజలు
ఆహా ఇవ్వరు అక్క
మా ఆయన కూడా అంతే ఇత్తే ఒకరోజు సెలవిచ్చేకి ఇంకా వాళ్ళు
ఆ
ఇబ్బంది పెడతారు
అవున అ
కంపెనీలో పోయే వాళ్ళకి అందరికీ అంతేమో
హు అట్లనే ఉంటది అక్క
అయినా నెలకి రెండు లీవులు అని ఉంటాయి పెట్టుకుంటారు వీళ్లు అవసరమైనప్పుడు
ఆ అక్క
మా చిన్నోడికి ఏమో జ్వరం వచ్చినట్టుంది ఈ రోజు
చూడండి అక్క టాబ్లెట్స్ వేయడం కానీ తడిబట్టి పెట్టడం గాని అట్లా
ఆ థాంక్స్ ఇక్కడ క్లైమేట్ వాణికి సెట్ కాలేదు అక్క ఈ రోజు మా ఊరి పోయిం మా ఫైవ్ మంత్స్ క్లైమేట్ వాణికి ఇంకా సెట్ కాలేదు వాణికి జ్వరం వచ్చింది
ఆహా ఆ
ఇక్కడయితే బాగుండాయి ఇక్కడ మళ్ళా ఫుల్ ఎండ అత్త ఇక్కడ
ఆ
ఎండాల ఎక్కువ ఉన్నాయి
అంతే అక్క మన సైడ్ అంతే ఎండనే చల్లగా
అది కరెక్ట్మేము అక్కడ చెల్లగా ఉండేసి వచ్చామా
ఆహా హ్మ్
మేం బాగా చల్లగా ఉండి ఐదు నెల్లు బాగా ఫ్రీగా ఉండేసి వచ్చేసాం ఇపుడు జుస్తే సేట్ ఇస్తన లార్
ఆ అవునులేండి అక్క అంటే అలా ఒకదానిక ఆ అ రావు నేను ఇక్కడ ఉన్నాను కదండక్క ఆ ఊరిలో గంగమ్మ జాతర జరిగింద అక్క ఉలిపబ్బమ అని అప్పుడు ఇంకా ఇంటికి రిలేటివ్స్ అందరు వచ్చారక్క అది అయిపోయిన వన్ వీక్కిి నేను ఇక్కడికి వచ్చాన అక్క ఇంకా
ఆ
ఉ
మీ ఊర్లో పీర్ల పంండ చేయరాక్క
అక్క
ఇర్ల పండగ చేరక్క మీ ఊర్లో మొహరం
ఆ చేయరు అక్క జెండా పండుగ చేస్తారు అంట దస్తరి పండుగ అంటారు కదా
జండా పండాగా
ఆహా ఇండిపెండెన్స్ డే కాదా అంటే జెండా పండగ దస్తరి పండగ జెస్తారు కదా దర్గాకి
పెదలి
అవునా ఆ ఇప్పుడు మీరు అంటే ముస్లిం వాళ్ళది పడుగ మహోరం కదా అట్ల ఎట్లే అట్లా ఏట్లా చేస్తారు కానీ ముస్లిం కాదు కానీ ఊర్లో అంతా ఒకే కులమే కాబట్టి ఊ జెండా పడుగ అనేసి చేస్తాం అక్క మే మీ అంటే పీర్లు ఎట్ల ఎత్తుకొని పోతారు అట్లా కట్టెకి జెండా కట్టి పూలు అంత అంతా మొత్తం కట్టేసి మేము అట్లా ఎత్తుకొని పోతాము అత్త దాని కానీ డిఫరెంట్ అది మొహరం ఇది జెండా పండడుగద అస్సలు చెప్పడానికి కూడా ఫుల్లు వేర్లేక్క
ఆ
మాత్త మాత్త వాళ్ళ ఊర్లు బలేజైస్తరక్క మొహరం నెక్స్ట్ వీక్ లో ఉందంట
అవునా
హుం మీరేచేస్తారక్క
చేస్తరు మేం చేయమక్క కానీ ఇక్కడ ఊళ్ళో చేస్తారు
ఆహా ఆ ఆందింనాక్క
ఇప్పుడు చేస్తారో ఇంకా ఈ మంత్ లో చేస్తార అనుకుంటాం అక్క ఈ వక్ లో మంత్
ఆహా అవునులెండక్క
అంత లెక్క అంత అయిపోయినాక ఇక్కడ చేస్తారు అక్క
మ్మ్ అయితే భలే చేస్తారు అక్క ఫెస్టివల్ అసలు
అవునా
మ్మ్ చాలా బాగుంటుంది అక్క అసలు అగ్గినిప్పుల్లల్లో తొక్కుతారు అక్క అసలు వీళ్ళ ను జువులోకి దాటుకుంటారు అసలు షాక్ అయితా నేనే అసలు వీళ్లకు కాళ్లు నొప్పివా అనేసి కానీ కొంతమంది నొప్పులు ఉండవంట కదక్క
అవును చల్ల నీళ్ళు పోసుకొనింటారు కదా చల్ల నీళ్ళ పోసుకొని అట్లా అగ్గిలే పోతారు అప్పుడు చలి పెడుతుంటది కదా అప్పుడు వాళ్ళకి ఏమి కనిపీదంట
అవునాక్క
చల్ల నీళ్ళు పోసుకుంటారు తెల్లవారుజామునే చేస్తారు కదక్క అట్లా
ఆ అవునక్క
మ్మ్ అందుకే
మ్మ్ ఆ
సరేక్క మరి ఉందునా
ఆ సరే అక్క
ఆ